ఆ
ఇన్ ఇనిపిస్తుందక్క
ఆ ఇనపడుతుంది బాగున్నారా
ఊ బాగున్నమ్మక్క మీరు బాగున్నారా
ఆ బాను
తిన్నాం అక్క ఇప్పుడే తిన్నాము
ఊ
ఊ ఊరి ట్రావెల్ చేసి వచ్చింటిమే ఊరికి పోయి వచ్చినాం పండకి ఊ పీర్ల పండకి అమ్మోల్ నుంటికి పోయిచ్చినాను ఈ రోజు వచ్చినాము
ఆ ఆహా
మీరు తిన్నారా అక్క
ఊ
మీరు తిన్నారా
తిన్నాం తిన్నాం ఇప్పుడుకనే ఆ ఆ అయిపోయింది అయిపోయింది అయిపోయింది మా వాయన అందరం తినేసి ఆయన డ్యూటికి వెళ్ళాడు నేన్ ఖాళీగా ఉన్న
ఊ ఎంతమంది అక్క పిల్లలు మీకు
ఇద్దరు పాపలక్క
ఇద్దరు పాపలా ఏం చదువుతున్నారు
ఆ నైన్త్ ఒకరు ఫిఫ్త్ ఒకరు
నైన్త్ ఒకరు ఫిఫ్త్ ఒకరు ఊ బాగా చదువుతారా ఇంగ్లీష్ మీడియమా గవర్నమెంట్ చదువుతారా
ఆ గవర్నమెంట్ స్కూలే
ఊ
ఊ మీకు అక్క.
నాకు ముగ్గురు పిల్లలక్క అక్క నాకు.
ఆహా ఏం చేస్తున్నారు.
హ్మ్. బాబు వచ్చేసి టెన్త్ అయిపోయింది ఇప్పుడు.
ఆ.
కాలేజీ ఎంట్రీ పాప వచ్చేసి. ఎయిత్ అయిపోయింది నైన్త్ కు వెళ్తుంది.
ఆహా.
ఇంకా చిన్న పాప వచ్చేసి స సిక్స్ సెవెంత అయిపోయింది ఎయిత్ కు పోతుంది.
ఉహు హ్మ్.
హుమ్ ముగ్గురు. వచ్చేసి హాస్టల్లో చదువుతుంది. పాప మాత్రం ఇక్కడే చదువుతారు నేనున్న చోటే.
ఆహా ఉమ్.
ఉమ్.
మా పిల్లలు ఒక ఆ అప్ అండ్ డౌన్ చేస్తదు ఆమ ఒక ఆమె ఇక్కడే మేము ఉండే కాడే.
అవునా.
ఉమ్.
ఏం పని చేస్తారు అక్క మీరు.
కళీగినెక్క చేలో మా మన చేలలో పనింటే పోతాను. ఇంగ లేదంటే కలి ఇంటి కాడే.
ఇంటికాడే ఉంటార.
హ్మ్ ఇంటికాడే.
ఆ నేను ఇన్ని రోజులు పోతాంటక ఒక వారం అయింది వారం అయింది నేను కాలిని ఇప్పుడు.
ఆహా.
ఇన్ని రోజులు నేను పని పోతాంటే ఆఫీస్లో పనిపోతాంటే.
ఆహా. ఆఫీస్ లో ఏం పని చేసారుక్క.
ఆఫీస్ లో అబట్ అవి. కాఫీలు అందించడం.
ఆహా అవ ఆ ఆ.
పైల్స్ అవి ఇవి అందించడము.
అవునావును.
అంటే ఆ పని.
ఆహ.
ఉమ్.
మరేం మానుకోవడం మేలే కదా నీడపాటన అది.
పో అది. మేలే నీడిపాటున ఈ శాలరీ తక్కువేసిస్తార అనేసి. అంతకు ముందు బాగానే వేసిస్త. స్త పని తక్కువ ఉంది అనేసి శాలరీ తక్కువే తక్కువేస్తున్నారునేసి.
ఆహా. అంటే ఇంగా ఒకసూరు ఫస్ట్. మనం ఎంటర్ అవుతానే ఇచ్చే శాలరీ కాదు దా మళ్ళా అట్లా తగ్గించారా
తక్కువ తగించినారు తక్కువ పని అది తగ్గించినారు
ఆహా ఆ
అందుకు నీకు గిట్టుకోదు అనేసి మానేసిన
మ్ హు నేను ఇంట్లోనే ఎక్కడ పోను కుట్టుకుంటే నాలుగు జాకెట్లు కుట్టుకు ఉంటాను పిల్లలయి డ్రె
టైలరి టైలరింగా మీరు
ఆ ఏం లేదంటే ఖాళీ పడుకోవడంమే తినడం పండుకోవడం
ఎవరివన్న నా క జాకెట్లు కుట్టావా ఎవరు కస్టమర్వి
ఆహా అక్కడ వేరే సాట ఉన్నప్పుడు కుర్తంటీ ఎవరిటన్నా ఇచ్చే ఎప్పుడన్నా ఈక్కడ ఎవరు ఇయలేదు ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి నాలుగు నెలలుయింది నల్గో నెల పడింది ఆ ఇక్కడైతే ఇంకా ఎవరు ఇయలేదు ఆ
నేను టైలరింగ్ అక్క నేను కుడతా డ్రెస్ జాకెట్లు
ఉ ఉహు అది మేలు కదా అక్కడిక్కడ లాకోకున్న ఆ
ఇంట్లోనే అ ఉ టైలరింగ్ కుట్టుకుంటూ బట్టలు బ బట్టలు కుట్టుకోవచ్చు జాకెట్లు కుట్టుకోవచ్చు నిమ్మలంగా
ఆ ఎవరనా ఇచ్చి అవే మేలు కదా రెండు జాకెట్లే గాని రెండు వందలు వస్తాది
అవును
ఇకా ఇంట్లో పని చేసుకోవచ్చు పండుకోని నిద్ర పోవచ్చు ఆ రెండు జాకెట్లు అయిపోతానే మనకు ఎక్కువ ఆ ఎక్కువ టెన్షన్ పెట్టుకోల్సిన అవసరం లేదు కదా
ఉండదు ఉండదు
ఉ
అందుకనేసే మానేసినండి ఇంట్లోనే వస్తుంది కదా దా డబ్బు ఆ దాటిపోయి మళ్లి పద్
కన్న
అది గాక టైము ఎనిమిది నరకి పోయి సాయంత్రం ఐదు ఆరు అయితుంది
అంగ ఆ మావొళ్ళే వాళ్ళ ఉద్యోగ స్తులకు ఆ టైమే మనకి ఆ టైమే వాళ్ళు పోయేంత వరకు మనల్ని పంపియరు
ఆ పంపయరు టైము ఇదై తుంది శాలరీ తక్కువ ఉంది అందుకు అనేసి నేను అదే డబ్బు నేను ఇంట్లోనే ఆరామ్గా తెచ్చుకుంటా
ఆ ఇంకా ఇది మోటర్ పిగించుకున్నారంటే ఇంకా బెస్ట్ అయింది కదా తొక్కకోకుండా
మేము మోటర్ బిగుచ్చుకున్నాను అక్క కాకో మోటర్ నిందే పెద్ద మిషనే తెచ్చుకున్నాం ఉ
ట్ అయింది కదా పొలానికి వెళ్ళారా ఇంకా
అక్క
పొలం పొలం
పొలంకి వెళ్లానక్క ఆ వెళ్ళను వెళ్ళను పొలానికి వెళ్ళను ఉ అప్ అప్పుడు పోతాంటే మానేస్ నా పోను ఉ పోను ఇంటికాడే ఉంటా పిల్లలు ఉన్నారు ఇంకా వీళ్ళు మేమ మా మా ఆయన సెంటరింగ్ పని చేస్తాడు కూలొల్లకి వండి పెట్టాలి వంటలు కూలోలు వస్తుంటారు పనికి వాళ్ళకి వండ పెట్టాల్సి తిందే ప పద్దున్న వండి పెట్టాల్సిందే మళ్ళా తక్కువ వచ్చిందంటే మధ్యాహ్నం వండి. క్యారీ కట్టాల్సిందే ఉ ఉ వండాలి అందుకనేసి మనిషి ఒక మనిషి ఇంట్లో ఉండాల్సిందే.
ఆ
అందుకనేస్ తి నేను మానేసిన పని మానేసి ఇంకా వాళ్ళ కుల్లోళ్ళకి వండి పెట్టుకుంటూ ఇంట్లో పని చేస్ కుంటూ ఏవన్నా జాకెట్లు ఉంటే జాకెట్లు కుట్టుకుంటూ ఇదే పనే ఎక్కువ అయితుంది అక్క టైం తక్కువ వస్తుంది.
అవు బయటికి పోయొచ్చి చేసుకు న్న అదే టైమ్ వస్తాది కాళీగా ఇంట్లో కూర్చొని పని చేస్ కున్న అదే టైమే వస్తది
వస్తాది
అవును
ఉ
నేను చూసాను కదా నేను కూడా ఇంతకు ముందు వెళ్ళుంటి పనికి ఎవరికన్నా పత్తి స కలుపులు ది కాని ఏ పత్తి కలుపు ఇట్లా పోతంటి
ఎంతీస్తారు అక్క మీ ఊర్లో ఎంత ఇస్తారు పత్తి ఇది ఇస్. పిచ్చేకి కలుపుకి ఎన్ని గంటలు పోయి ఎన్ని గంటలకు వస్తారు.
పొద్దున అంటే ఇంకా ఇప్పుడు పని సీజన్ స్టార్ట్ కాలేదు కదా రేపు పనులు కాలం ఆగస్టు నెల నుండి వస్తాయి కదా. అప్పుడైతే మటుకు పొద్దున ఎనిమిది తొమ్మిది పోతే ఇంకా సాయంత్రం ఐదు ఆరు వరకు మూడు వందల యాభై
అ
ఇప్పుడు మటుకు పొద్దనే ఆ సాయంత్రం ఐదున్నరకి ఆరైతది మూడు వందల యాభై ఇప్పుడు మటు కు పొద్దన ఏడు ఏడున్నరకు పోతన్నారు చేల్లకు పోయాళ్ళకి ఎనిమిది అయితాది. ఇంకే మూడుకు మూడు వరకు మూడు వందలు ఎనిమిది కూడా మూడు వందలు మూడు వరకు మళ్ళా సాయంకాల ఐదుకి పోతారు ఒక పది నిమిషాలు అట్ ఇంకా ఐదుకి పోతారు మళ్ళా పొద్దుగునుకింత వరకు యాభై రూపాయలు.
ఉ సాయంత్రం పోతే యాభై రూపాయలు.
ఆ యాభై రూపాయలు ఇప్పుడైతే
ఓకే ఓకే ఉ పనులు ఇప్పుడు తక్కువైనాయి కదక్క.
ఆ ఆ ఉన్నోల్లు పోతంటారు లేనోల్లు ఊరికే ఉంటారు ఆ అ వెన్నెల ఎట్లంటే వరి నాట్లు అందుకొస్ వస్తాయి కదా గొరమల్లు అందుకు
అవును
అవసరమై ఇంకా అప్పుడు ఓ కలర్ అయి ఇవి కలుపులు అన్ని పడతాయి అరే పనులుంటయ్ ఇప్పుడు అసల్ హుమ్ ఏం చేశారక్క వంటా హలో
వంట రుచొచ్చి ట్రావెల్ చేసి వచ్చి అక్కా ఇనిపిస్తుందా
ఆ
ఇనిపిస్తుందా ట్రావెల్ చేసి వచ్చినామా బా ఇనపడుతుంద హుమ్ వాయితి ఊరు నుంచి వచ్చిన్నం
ఆ ఆ
ఊరు నుంచి వచ్చినాము
ఆ ఇనపడుతుంది
అన్నము పప్పు చట్నీ చేసిన
ఆ ఆహా
ఆ బట్లు సామాన్లు అన్ని అయిపోయినాయి
హుమ్
ఈ రోజంతా అంతా ఇల్లు క్లీన్ చేసుకునేదే అయితుంది అక్క
అవును ఇంక రెండు మూడు రోజులు ఊరికాడ ఉంటాం కాబట్టి
వారం అయికి వచ్చింది వారం అయింది నేను ఊరి పోయి పీర్ల పండకి అని పోయినానా అక్కడ ఇంకో పండుగ ఉంది ఎద్దుల ఎద్దుల పండగాని చేసినారు మా ఊరికల్ల
అవున్లే ఈ మన్న పౌర్ణమైందిలే నిన్నన్న మన్న ఆ పౌర్ణమి ఆ
హుమ్
ఇక్కడ కూడా చేస అవును ఇక్కడ కూడా చేస్తున్నారులే ఎమ్మెల్యేలు వచ్చి ఇవే ఎద్దుల్టివే అది పవా ఆ ఏరువాక పౌర్ణమి అని చేస్తున్నారు
హుమ్
హుమ్
ఆ పండగ పీర్ల పండగ చేసుకొని వచ్ వచ్చే లోపల వారం అయింది అవునా
హుమ్
ఇల్లంతా గలీజ్ అయిపోయింది మా ఇల్లు
హుమ్ అంతే ఇంట్లో మనుషులు లాకోకుంటే
ఉన్నారు వాళ్ళ నాయన ఉన్నాడు మా ఆయన ఉన్నాడు మా ఆయన ఉండి
ఎట్టైనా మొగోళ్ళు ఉండేదానికి ఆడోళ్ళు ఉండేదానికి వార్ వచ్చాది
అవును
ఆ మొగోళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఆ వాళ్ళు కాల్సినది వండుకొని తింటారు సెదన అయితే చేత కాకుంటే హోటల్ నుండి తెచ్చుకుంటారు ఇం ఇంట్లోటి అడవేసినట్టు అడవేేశారు ఎవరో నీట్ గా కసులు బోకులు ఇట్లాన్నాయి గదా కదా మా పిల్ల ఊరికి వెళ్ళింది గదా అని చేసేది ఎవరో ఆ అందరు చెయ్యరు
చేయ్యరు చేయ్యరు
ఆ మా ఆయన అయితే ఏ పొద్దు చీపురు పట్టి దొబ్బలే నేను ఊరికి ఎళ్తే గిన్నెలయితే కొన్ని గిన్నెలు ఉంటాయా సర్వలు అన్ని సర్వలలో వండుకొని బాగా తిని పెట్టి అడ పెట్టింటాడు సర్వలన్నీ